హలో
ఎలా ఉన్నారు
ఏమ్మా నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బానే ఉన్నా
ఏం చేస్తున్నావ్ తిన్నా ఇందాకే ఆ ఆహ్ అయిపోయిందా చదుకోవడం
ఆహా ఇయ్యాలకొచ్చాము రెస్ట్ తీసుకుంటుంన్నా ఎగ్జామ్స్ పోస్ట్ఫోన్ అయినాయి కదా
ఆ ఆహా
ఆ ఏం తిన్నావ్ ఏం కూరా
కూర ఇంకేం వండలేదు టిఫిన్ చేసాం
ఏం చేసావు దోస ఇడ్లీ
ఇడ్లీ
ఓ
నువ్ తిన్నావా
ఆ తిన్నా
ఏం తిన్నావు
కిచిడి
ఆ ఆహ
మీ మమ్మీ ఏం చేస్తుంది
ఏం లేదు ఖాళీనే
ఆ
ఆంటీ వాళ్ళు ఎప్పుడోస్తారు
అంటే వాళ్ళు సాటర్డే రోజు రేపు వస్తారు సాయంత్రం వరకు
ఓకే ఓకే
చెప్పినవా ఇంకా ఏం చేస్తున్నావ్ హాలిడేస్ లో
ఏం లేదు ఫోన్ ని చూస్తున్న ఇన్స్టా
ఆ నేను కూడా అదే చేస్తున్నా పొద్దటి నుంచి ఒక ఎగ్జాం పోస్ ఇప్పుడైతే అన్ని ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినట్టు కనిపిస్తుంది ట్
ఆ అవును ఫస్ట్ ఇంట్రెస్ట్ రావట్లే అంటే ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నారు వీళ్ళు
ఇప్పుడు ఐతే ఆమె ఎప్పుడు పెడతదో తెలీదు
హ బ్యాక్ లాగ్స్ అన్నిీ అయిపోయిన తర్వాత పెడతారు అనుకుంటా
ఆ
ఈ ఎగ్జామ్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండాలి
అవునా ఏం చేయొచ్చు మా యూనివర్సిటీ అంతే
హా
ఫెస్ట్ ఎప్పుడు కూడా రావచ్చు
అవును వీళ్ళు మళ్ళీ సడన్ గా చెప్తారు
ఆ
లాస్ట్ టైం కూడా ఒక ఎగ్జామ్ పోస్ట్ ఫోన్ అయితే అట్లనే చేసిల్లు సడన్గా
అవును సెంటర్ కి వెళ్ళి వాపస్ రావాల్సి వస్తుండే
హా
ఈందామా లేపోతే బయలుదేరిలో అనుకుంటా
అవును ఇంకా ఎంపీసి లో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు కూడా పోని వస్తారు బస్ కి
ఆ
ఏమన్నా
ఎం లే
మీ చెల్లి ఏం చేస్తుంది
పండుకొని ఉంది లేవలే ఇంక అ
శృతి చేస్తుంది అయితే కడ్ చేసి అట్ చేసినా
ఇంకా చెప్పు
చెప్పు నువ్వే ఏం చేస్తున్నావ్
ఎం లేదు ఫై డేస్ లో ఏం చేస్తావు
ఏం లేదు ఇంట్లోనే ఉండాలి మూవీస్ చూడాలి ఇన్స్ స్టా చుడాలి
ఉంటావా
అదే పని ఇంకా
సి టి గెట్ లో ఏ ఏ సబ్జెక్ట్ చూస్ చేస్తావు
తెలుగు ఇంకా జూలజీ
ఆహా
హుం
ఇంగ్లీష్ కూడా రాయి
మన ఇష్టం న్నన్ని సబ్జెక్ట్స్ చెయొచ్చా
అవును
రా సేద్ధం
తెలుగు బుక్ చూసినవా
ఆ తీసుకున్నా ఇప్పుడు నేను జ్వాలాజీకి ఇంకా ఇంగ్లీష్ మళ్ళీ రెండు సపరేట్ బుక్స్ కొనుక్కోవాలా అయినట్టే ఇంకా
జ్వాలాజీ బుక్ నేను ఇస్తా
హా నీ దగ్గర రెండు ఉన్నాయా
ఆహా ఒకటే ఉంది నేను కొనుక్కుంటా నువ్వు నా దగ్గరది తీసుకో
సరే
ఐసెట్ బుక్ కొనుకునవా
లేదు ఎగ్జామ్ తర్వాత కొంటా యిగా ఇప్పుడ ఎట్లా చదవమీ కూద
అవును
మనము ఇద్దరం వెళ్లి తేచ్చుకొందాం
సరే
నువ్వు తెచ్చుకున్నావా
ఆహా తెచ్చకోలే
ఆహా ఇద్దరం కలిసెల్లి తెచ్చేసుకుందాం కొనాలి
ఇంకా చెప్పు
చెప్ప నువ్వు హ
ఎవరైనా కొనుకుంటారా అడుగు
రేట్ ఎంత
సెవెన్ తౌసెండ్
ఆ ఏం ఫోన్ కండిషన్ బాగుందా
ఆ కండిషన్ బానే ఉంది మంచిగానే ఉంది ఫోన్ ఒప్పో ఎనా త్రీ ప్రో
ఎవరిది
మా మమ్మీది ఓల్డ్ ఫోన్
ఆహ చూస్తా ఇక్కడ ఎవరన్నా అడిగితే
ఆ ఫస్ట్ అయితే నైన్ థౌజండ్ చెప్పు వాళ్ళు మరి కమ్ చేయమంటే
సెవెన్ తౌసన్
ఆ
చూస్తా ఇక్కడ ఇప్పుడు ఫోన్ చేసినా కదా
ఇంకా పొద్దున ఎంతసేపు మాట్లాడింట్రు మీరు
నువ్వు కట్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మాట్లాదిండు
ఏం మాట్లాడిండు
ఏం లేదు నేను ఒక రీల్ పెట్టినా చూడు ఫ్రెండ్స్ అందరం కేక్ కట్ చేసేది
ఆ
అ రీల్ ఆ ఇప్పుడు అందరం సెపరేట్ అయిపోతున్నామ అని సింగిల్ కేక్ ని అందరు ఫ్రెండ్స్ కట్ చేస్తరూ ఆ రీల్ కి మన ఫ్రెండ్ ఒక అమ్మ చెప్పింది కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చేద్దాం అది అని అయితే ఇంకో ఫ్రెండ్ వద్దు ఆరోజు అంటే నాకు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది కదా ఆ రోజు ఏం ప్లానింగ్స్ లేవు అని చెప్పింంది
సాయంత్రం చేసుకుందాం
మళ్ళీ తెలుగు ఎగ్జామ్ రోజు లాస్ట్ ఎగ్జామ్ తెలుగు అయితుంది కదా సో ఆ రోజు చేద్దామని అన్నది
ఆహా
సరే అని అన్న చూడాలి ఇంకా ఆ రోజు
మా ఇంట్లో చేస్తాం నైట్ అవుట్
మల్ల పెట్టినవా చద్దాం
నైట్ అవుట్ అవుట్ అంటున్నా నేను
ఆ చూద్దాం అంటున్నా నేను
ఇంకా
ఇంకా చెప్పు నువ్వే
చెప్పాలి నువ్వే
ఇప్పుడు వెళ్తావు నువ్వు హైదరాబాద్
నేను ఇప్పుడు ఎందుకు వెళ్లుతా
హాస్టల్ అవి చూడాలి కదా
అంటే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూద్దాం
మేము కూడా చూస్తున్నాము అంటే హైదరాబాద్ ఏరియాలో చూస్తలేముం ఎందుకంటే హైదరాబాద్ ఫుల్ ట్రా ఇగ ఉంటది సికింద్రాబాద్ అంటే కొంచెం తక్కువ ట్రాఫిక్ ఉంటది కదా
ఆహ
ఆ అయితే సికింద్రాబాద్ ఏరియాలో చూస్తున్నా అంటే అక్కడనే మంచి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ అంటే టూ లాక్స్ అంతా ఫీజు ఉంది
ఆహా
అంటే గవర్నమెంట్ కాలేజ్ లో వచ్చేటట్టు చూసుకోవాలి ఇంక నువ్వు కూడా అట్లానే చూసుకో
చూద్దాం నేను మొన్న చెప్తా నువ్వు వినాల కదా జస్ట్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ మాత్రమే ఉంటది అని అన్నావు
ఆహా అంటే మంచి కాలేజ్ లో అయితే టూ లాయాక్స్ అంట ఫీస్ ఆ నార్మల్ అయితే ఒక ఫిఫ్టీ థౌసండ్ అని ఉంది అకుంటా
ఏంటి
అంటే ఇక్కడ కాలేజ్ లాగానే ఉంటాయి వివేకానంద లాగా
ఎట్లాంటే ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫీస్ ఉంది మంచి కాలేజ్ అయితే సెవెంటీ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ అట్లా ఉంది
ఆహా
హ నువ్వు గూడ రా ఉస్మానియా లేకపోతే నిజాం లో వచ్చే టాటూ చూసుకో
ఉద్దాం ఎట్లా వస్తస్తారు
సర కదా తెలుగు అయితే డౌట్ కానీ
ఏమో
హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్టీ ప్లస్ రావాలి అంతే
సిక్స్టీ ప్లస్ అంత ఈజీయా ఇందుట్లో నెగటివ్ మార్క్స్ ఉంటాయా
ఆహా పాజిటివ్ మార్క్స్ నెగిటివ్ ఏం లేదు
సరే సరే సరే నేను తర్వాత చేస్తా బయ్